హాయ బాగున్నావా
ఆ బావునా హలో బాగున్నావా
ఆ బావున ఫోన్ చేసినట్టున్నావు్ నిన్న ఫోన్ చేస
ఆ ఫోన్ చేసిన ఆలిఫ్ ఫ్టీ అయ్యలేవు అవును లిఫ్టీ అయ్యలేవు అసలు ఎటువయినా హలో హలో
అబ నాకు చ
ఆ మరి చూసుకొని మళ్ళీ చెయ్యాలని తెలవదా చెప్పు
కొంచెం హెడ్ఏక్ ఉంది
కొంచెము హలో
తల నొప్పి వచ్చికుండనైతే చూసుకోవాలి ఏం చేస్తున్నావ్
ఏం లేదు పని అయిపోయింది వంటుంది వంట చేయాలి పిల్లలు స్కూల్ కి వెళ్ళిందా ఆ చేసిన టిఫిన్
వెళ్లిళ్ళు వెళ్తేనే కదా ఇంత ఫ్రీగా ఉండేది మనం ఆళ్లు ఉంటే అంగడ అంగడ అల్లరే అల్లారె
ఉమ్ టిఫ బాక్స్ వెంటనే పంపిస్తావా ఆ టిఫిన్ చేసిన టిఫిన్ చేసిన
ఏం చేసినావు ఏంటి ఉమెన్స్ డే బాగానే సెలబ్రేషన్ చేసుకున్నార ఏంది మొన్న ఆ పెద్ద పెద్ద ఫోటోలు పెట్టినావు నీ యంకమ్మ మదర్స్ డే అని పెట్టినావ్ మరి
అ మరి ఇంకేం పెట్టుడు
ఉమెన్స్ డే అయితే మాది మదర్స్ డే అని పెట్టినావ్ స్టేటస్
అర్రే అవును కదా
ఆ నేను పెట్టినా కదా నీకు రిప్లై ఇచ్చినా కదా మదర్స్ డే అని పెట్టినవి
అది ఇప్పటిది కాదబ్బా ఉమ్ పోయినియ్యరు ఎండాకాలంలో ఆ అది అట్లనే పే పెట్టేసిండ్రు పిల్లలు చూసుకోలేరు నేను నేను అస్సలు చూసుకోలేను నేను అందులోకి రాలేను చూసుకోలేను
ఆ అవునా మరి ఏ సెలబ్రేషన్ చేసుకో లేదా మీరు నమస్తే
ఉమ్
సండే అయింది కదా ఈసారి ఏం లేదంటావా ప్చ్ అంటే ఇట్లా మ్యూజికల్ చేయరు అది అం టే ఇంతకు ముంద ఏమన్నా సెలబ్రేషన్ చేసుకునే టోళ్ళా ఎట్లా
ఆ అవును ప్రతి ఇయరు చేసుకునే వాళ్ళం మామూలుగా కో అట్లా కొన్ని కొన్ని ఆటలు పెట్టే వాళ్ళు కొన్ని కొన్ని ఆటలు పెట్టేవాళ్ళు మ్యాజిక్ చైర్ తరువాత స్కిప్పింగ్ చేయడము ఉమ్ ఆ స్కిప్పింగ్ నేను ఒకసారి ఒక ఇయర్ ఏమో స్కిప్పింగ్ లో పాల్గొన్న ఆ మ్యాజిక్ చైర్లో గెలవలేను తర్వాత బాల్స్ ఉంటాయి చూడు థర్మాకోల్ బాల్స్ ఉంటాయి చూడబ్బా అదే అది కలర్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని కలర్స్ లో అవన్నీ ఆ అంటే వేటికి వా అదే ఒక్కొక్క మనిషికి ఆ రెండు రెండు కలర్స్ ఏరాలి ఎవరు ఎక్కువ కౌంట్ వత్తే వాళ్ళు విన్న అందులో విన్ అయినా ఇంకా సూదిలో ఆ ఇంకా సూదిలో దారం పెట్టడం ఒక ఒక వరుసన ఏమో కొంతమంది నిల్చుంటారు ఇట్లా ఉరికిపోయి పెట్టి ఆ దార ఆ సూదిని తీసుకు కచ్చి చూపించాలే ఫాస్ట్గా అందులో ఆ అందులో విన్ అయినా తర్వాత ఇంకొకటి స్పూన్ లో నిమ్మకాయ పెట్టి
ప్రైజులు ఏమి ఇచ్చిరు చీరనా లేకపోతే స్పూన్ నిమ్మకాయ చిన్నప్పుడు ఆడుకునేటోలము కదా స్కూల్ ఆరీ అట్లేదని ని ఇస్తారు కదా పైస్
ఏ సారీస్ లేవు అబ్బా సారీస్ ఇవ్వలేరు గాని గవ్వేగా స్టీల్ బాక్ లు సామాన్లు
ఏవి అయితే ఏంది అందరిలో గెలవడమే గ్రేట్ కదా ఏమి ఇచ్చిందని అది ఇంపార్టెంట్ కాదు అందరిలో గెలవడ డమే గ్రేట్ అసలు ఆ చిన్నదా పెద్దదా అన్నది గిఫ్ట్ కాదు మనకు ఇంపార్టెంట్
అవును అవును
స్కూల్ లల్లా అసలు గెలిసినమా
ఆ గెలువలే ఒక్క నేనైతే ఒక్కటి కూడా అస్సలు గెలవలే నా ఆ గెలువలే
నేను కూడా అబ్బా ఒక్క ప్రైస్ అన్న చెప్పుకోవడానికి లేదు తేలే తెలుసాస్కూల్ డేస్ ల ఏమో కొందరు మస్తు హుషారు ఉండే అన్నిట్లల్లో ఆటల్లో ఒక్కటి ఉండే ఏం
ఇగ ఉషారునోళ్లే గెలుచుకుంటారాయే
ఖో ఖో ఖో ఖో ఖోఖో ఖోఖో ఆడిన అబ్బా ఖోఖోలా ఇగ
అప్పుడు ఫేమస్ ఖో ఖోనే
టం ఫైనల్ పోయిన తర్వాత ఆ ఫైనల్ పోయిన తర్వాత తర్వాత ఎవ్వరో గెలిచిలు మేం సెకండ్ వచ్చినం
హు
అప్పుడు ఇచ్చిలు ఒక ప్లేట్ గదే అబ్బా జీవితంలా స్కూల్ డేస్ లా వచ్చిందంటే ఓ పాటల ప్రోగ్రాంలు పెట్టినా పాటల కాంపిటీ విషలా ఒక్క ప్రైజ్ లేదు పాట పాటలు వచ్చు అబ్బా
రాగం రావద్దా
చు పాటలచ్చు కాని మనకు అప్పుడు ఈ పాటలే పాడాలి ఆ పాటలే పాడాలని తెలువదు కదా చిన్నప్పుడు అంటే కొన్ని స్కూలల్లో ఇటువంటి పాటలే పాడొద్దు అవి మనకు తెలవదు కదా నేను ఏదో ఒక పాట పాడినది సినిమాల హీరో హీరోయిన్ డ్యాన్సుల పాట పాడిన మా మేడం వద్దని రిజెక్ట్ చేసింది అప్పుడట చదువు గురించి అయినా ఏదన్నా దేశభక్తి బా గేయలు పాడాలట మన చిన్నప్పుడు ఏం తెలుసు గావన్నీ సెలెక్టెడ్ నాకు ఇంకా గుర్తున్నది
నేను కూడా ఒక్కటి కూడా గెలవాలే కానీ ఇప్పుడయితే ఉమెన్స్ డేలో గెలుసుకున్న మళ్ళ ముగ్గుల పోటీలు పెడతారు కదా సంక్రాంతికి అప్పుడు కూడా
ముగ్గులా పోటీలు పెట్టిలు ఆట కదా
ఆ ఈ ఇయర్ పోలే కాని పోయిన ఇయర్ అంతకు ముందు అట్లా వెళ్ళిన ఒకసారి స్టీల్ డబ్బా గెలుసుకున్న ఆ ఫస్ట్ ప్రైజు
వాళ్లు అందరికీ ఇతరాడ
ఫస్ట్ సెకండు థర్డ్ మంచి గిఫ్ట్లు ఇస్తారు
ఆ ఇగా పోయినోళ్ళ అందరికి టిఫిన్ డబ్బాలు ముగ్గులు పోసుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాలు నేను కూడా ఒకసారి పోయిన గిట్లనే తెలిస్తే పోతే నాకు స్టీల్ క్యాన్ అచ్చింది
అవునా ఫస్ట్ వచ్చినవా సెకండ్ వచ్చినవా
స్టీల్ క్యాన్ కాదు జస్ట్ ఆ మనకు ఆ వాళ్ళ పార్టిస్పెండ్ చేసినందుకే ఇచ్చిళ్ళు స్టీల్ క్యాన్లు నూనె వోసుకునేది అప్పుడు అబ్ బ అప్పుడు మంచి గిస్తుండే ఫస్ట్ ఫ్రైజ్ సెకండ్ ప్రైస్ వోళ్ళకు లేదు ఆ మళ్ళ సంక్రాంతి గిఫ్ట్ లు మళ్ళ ఏ ఎప్పుడబ్బ మళ్ళీ ఏదో ప్రోగ్రామ్ పెట్ టీ అప్పుడితుండే
ఆ అవునవును అక్కడ నేను సంక్రాంతిలో ఒకసారి పోయినియరావు హారతి ప్లేటు గెలుచుకున్న అంటే దానికి హారతి ప్లేట్ లోనే కుంకుమ పసుపు బరడి ఇట్ల జైంట్ తోని వస్తది అది గెలుచుకున్న ఒకటేమో నాయకుడు వినాయకుడు ఫోటో గెలుచుకున్నా
ఆ
అవును వినాయకుడు ఫోటో గెలుచుకున్నా ఒకసారి సారీ సారి స్టీల్ బాక్స్
ఆ
ఉ
ఆ
ఫస్ట్ ఫస్ట్ పాల్గొన్న కదా ఫస్ట్ అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు
సెకండ్ ప్రైజ్ ల కన్సల్
స్టేజ్ మీద ఇచ్ ఇచ్చిన్రు అప్పుడు హా ఫస్ట్ సెకండ్ థర్డ్ కి డబ్బులు ఇచ్చినప్పుడు ఇచ్చిన్రపుడు రెండు వేలు వెయ్యి ఐదు వందలు అట్లా నాకు ఫస్ట్ దానికి రెండు వేలు ఇచ్చిండ్రు
నా కూడా ఒకసా వినాయకుల కాడ అచ్చింది అబ్బా శారీ ఫస్ట్ ప్రైజ్ ఆ నాకు కూడా ఆహా
నా గుడా ఆబ్బ ఈ ముగ్గులు అంటె బాగా ఇన్ ట్రెస్ట్ ఎక్కనన్న ఆ పోటీలు జరుగుతున్నాయంటే వెళ్తా
అవునా అరే నాకు తెలిసినప్పుడు నేను చెప్త అగొ మరి గిక్కడ కూడా ఆ ఇరవై ట్వంటీ సిక్స్ జనవరికి అంతకు ముందు వేస్తే నేను వెయిన అయితే నాకు ఫ్రైజ్ అచ్చింది ట్రే టీ కాఫీలు పెడతారు ఆ ట్రే ప్లేట్ అచ్చింది
హు ఇప్పుడు ప్రతి దాంట్లో సంక్రాంతి కనే కాదు వినాయక చవితికి కూడా
వినాయకుల చవితికి మన దసరకు కూడా మార్కెట్ ల పెడతారు కదా ఆ ముగ్గుల పోటీలు వెట్టి ఫ్రైజులు ఇత్తాలు కదా
ఎక్కడ ఉంటే అక్కడ ముగ్గుల పోటీ పెడుతాళ్ళు బాగాయినాయి ఫస్ట్ ఓన్లీ ఒకటే జాగల పెట్టేవాళ్ళు
ఆ మార్కెట్ ల పెట్టేటోళ్ళు ఇప్పుడు ఎక్కడ వినాయకుని కూసో వేట్టిన ఎక్కడ దుర్గాన్ను మాతను కూసో పెట్టిన పెడతళ్ళు ముగ్గుల పోటీలు
ఉ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకిగ మళ్ళీ అదైనా నాకబ్బా ఎట్లా చెప్పాలా ముగ్గుల పోటీ అంటే ఫస్టు ప్లేసు ఫస్ట్ నాదే టకా టకా ఫస్ కే పోతుండే నేను ఫస్ట్ ప్లేస్ నాదే డబ్బాల్ గి ప్లీస్ డబ్బా నాదే అన్ లోనే ఏసేదాన్ని హా ఆహ అంతే ప్రైజు అంటే డబ్బా ముగ్గు కూడా ఫస్ట్ డబ్బాలో ఏ సే దాన్ని ఇట్లా లైన్ గా డబ్బాలు గీసుకుంట పోతారు కదా ఒకటి రెండు మూడు నాలుగని ఉ ఆ ఫస్ట్ డబ్బ నాకే అచ్చేది ఆ నిజంగా వచ్చేది
ఆహ కల్లర్స్ వాళ్ళే ఇస్తుండేనా మీర్ దీస్ అంతా ఒకట్నా
ఏంటి
కాల కల్లర్లు ఒకొ స
ఆ కల్లర్లు మనమే దీసుకుపోవాలి ముగ్గు కల్లర్లు అన్ని మనమే దీసుకోవాలి వాళ్ళు ఇయ్యరు ఇంకా జడ్జిమెంట్ కు ఇద్దరు ముగ్గురు ముగ్గురు నాలుగురు వస్తరు ఆ ముగ్గుని కలర్లు ఎన్ని ఉన్నాయి ముగ్గు ఏది ఆ అందులో డిజైన్ ఏముం ది వల్ల కరెక్ట్ గేసిందా వంకరి వేసిందా అవన్నీ చూస్తరు
ఒక్కొక్క ఏస్తరు గాని
ఉమ్
ఒ
డిస్టబెన్స్ అవుతాంది అవునా ఉ
ఊ మంచిగా అప్పుడు బలే ఉంటుండ మొగ్గల పోటీలాంటే కళ్ళర్లు కొనకొచ్చుకోని అన్ని డబ్బాలలో పెట్టుకోని ఎయ్యడం
అన్నీ నెళ్ళే వాళ్ళం ఎక్కడ అంటే ఆడ
ఆ ఆమె అబ్బా ఎక్కడైనా ఆమె ఫస్ట్ ఫ్రైజ్ అబ్బా
ఉరికేది ఉ అట్లానే ఉంటారు కొందరికి
శామ్ కానీ అంతే ఫిక్స్ ఇగా
ఉ
ఫస్ట్ ఫ్రైజే నువ్వు ఎక్కడైనా వెట్టు అక్కడ ఆమె ఫస్ట్ ప్రైజు మళ్ళా ఎంత ఫాస్ట్ గా ముగ్గులు ఇప్పుడు గిప్పుడు జాయ్ జల్లెడతోని వాటితోని ఇప్పుడు గాదు వెళ్ళింది మళ్ళా నీటుగా మళ్ళా ఒకటి
అట్టగానే ఎత్తరు చెయొచ్చినోళ్ళు
ఒకటే డీజన్ ఎత్తుండేనబ్బా దాన్నే కొంచెం చేంజ్ గాని
నేనైతే ఫస్ట్ చాక్ పీస్ తోనే ఏసుకునేదా
అది ఆ కాలంలో జల్లడ మనకేం తెలుస్తుదబ్బ ఇప్పుడు గిప్పుడు మనకు తెలుత్తాంది జల్లడ అని ని అది అదేదో వెరైటీగ ఎత్తండే ఆ ముగ్గే వెరైటీ ఉంటుండే మళ్ళా సేమ్ అనిపిచ్చేది ఎప్ ఎక్కడేసిన గూడా ఆ ఆమే గూడ చక్ పీస్ తోనే ఏసిండేది ఫస్టు అవును ఫస్టు చాక్ పీస్ తోనే ఏసి ఆ ఆ ఆ
దాంతో ఏంది తాకట్
ఆన్నార అందికి బాగా మంది యెళ్ళారట్లా
బాగమంది అట్లేనేే యేసిర్రు ట్రెండ్ అయిపోతుంది నేనైతే ఫస్ట్ చాపిస్ యేసుకుంటా యేసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా తర్వాత కలర్స్ అన్ని నింపి మళ్ళీ పైనుండి ముగ్గుతో నేస్తా రెండు సాల డబల్ ఏయ్